హలో హలో
హలో
హలో ఆ హాయ్ అనూష
హాయ్ అక్క
క హుమ్... బావున్నావా మ్ బావున్నాము అ.. అదే ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ఫ్యామిలీ సొసైటీ ఇవాళ రేపు ఫ్యామిలీస్ ఎట్ల ఉంటున్నాయి కుటుంబాలు అవునక్క ఉమ్ అసలు ఇవాళ రేపు ఇదివరు మునుపులాగ లేనే లేదు మొత్తం ఇది స్మాల్ ఫ్యామిలీస్ అయిపోయినై న్యూక్లియర్ ఫ్యామిలీస్ అస్ సలు జాయింట్ ఫ్యామిలీస్ అనేవి లేవు అసలు కుటుంబ వ్యవస్థనే మొత్తం మారిపోయింది
అవును
ఉమ్ మొత్తం అసలు ఉమ్మడి కుటుంబం అనేదే లేదు ఇప్పుడు అన్ని చిన్న ఫ్యా కుటుంబాలే ఉమ్ ఉమ్ అది ఒకత ఇద్దరు వైఫ్ భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు ఉంటేనే కుటుంబం అనుకుంటున్నరు కానీ వీళ్ళిద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఇప్పుడు కంపల్సరీ ఇవాళ రేపు కాలంలో ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు పిల్లలు ఒకళ్ళు బోర్ ఫీల్ ఐతున్నారు ఒంటరిగా అయిపోతున్నారు
మళ్ళా దాని వల్ల వాళ్ళకు పేరెంట్స్ లవ్ అనేటిది కూడా దొరుకుతలేదు వారు వాళ్ళు అట్లా జాబ్ చేస్తారు గాని
ఊ తెలుగులో చెప్ పు అనూష
వాళ్ళు జాబ్ చేసిన కాగానీ వాళ్ళకు పేరెంట్స్ ప్రేమ అనేది తెలివనే తెలివది అట్లా
అదే ఉద్యోగం చేస్తున్నారు పిల్లలు ఒంటరి అయిపోతున్నారు అదే ఇంట్లో పిల్లలు పెద్దలు ఉంటే వాళ్ళు పిల్లల్ని చూసుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వాళ్ళలకు నచ్చింది వంట పెట్టడం ము ఆటలాడము పడ అన్నీ కానీ వాళ్ళ రేపు ఇద్దరే అయిపోయిండ్రు అసలు ఇది అనేది చాలా కష్టం కష్టంగా ఉంది అది ఇంకొకటి అందరి ఇప్పుడు ఆ ఆడవాళ్ళు కూడ ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఎవరి జీవితం వాళ్ళకు అయిపోయింది తొందరగా ఈగో కోజు కా కోపం వస్తుంది ఇవాళ రేపు పెళ్ళి చాల తొందరగా విడాకులు తీసుకు కుంటున్నారు అవునక్క అది బాగ ఇదైంది అది మారాలి అసలు పెళ్ళి అనేది సుకోవాలి అసలు కుటుంబం అంటే ఏంది పెళ్ళి పిల్లలు నానమ్మ తాతయ్య ఉండలా ఉ
వాళ్ళుంటే ఒక ఫ్యామిలీ పిల్లలు కూడా మన నుంచే పిల్లలు కూడా మన నుంచే నేర్చుకునేది మన నుంచి పెళ్ళి చేసుకుంటారు నానమ్మ తా
మ్ అది పిల్లలకు కావాల్సి తింది
ఉహు అవునక్క
మ్ ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అంత టైం ఇవ్వలేకపోవచ్చు పొద్దున పోయి నైట్ వచ్చి అల్సి పోయి వంట చేసి పిల్లలకి అదే ఇంట్లో పెద్దవాళ్ళుంటే వాళ్ళే చూస్త కుంటార్ మొత్తం
ఔను
అసలు సొసైటీనే అట్లా అయిపోయింది సమాజం అనేదే ఇవాళ రేపు చాలా కో ఆడపిల్లలు ఉంటే ఇంకా చాలా కష్టం అయిపోయింది వాళ్ళని కాపాడుకోవడం అనేది ఇవాళ రేపు పక్కిల్లే వ్వరిని నమ్మేటట్టు లేదస్ తలు పిల్లల విషయంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దా కా మనం సమాజంలో చూస్తూనే ఉన్నాము ఎంత ఇది చేస్ తున్నారు అట్లాంటిది మన ఇంటి ఆడపిల్లల్ని ఏంత జాగ్రత్తగా పాడుకోవాలి
ఈ జనరేషన్లా అప్పట్లో ఆడపిల్ల అంటే బావుండు అనుకుంటుండే ఇప్పుడు ఆడపిల్లని అద్దనుకుంటున్నారు అవును ఖర్చులకు ఆడపిల్లను పెంచే ఖర్చులకు కూడా భయపడుతున్నారు
కానీ వాళ్ళు గుడా కష్టపడి చదువుకొని ఇవాళ రేపు వాళ్ళే సొంతంగా కష్టపడి చదువుకొని ఫ్యామిలి కుటుంబాన్ని పోషిస్తున్నారు తల్లిదండ్రిని అట్ల వద్దనుకున్ ఉన్నవాల్లె ఆడపిల్లలే ఇంక గ్రేట్ అస్ వాళ్ళకి ప్రేమలు బంధాలనేవి నేది ఉంటది మా పిల్లలక్ కి అంత ఉండదు తల్లిదండ్రి మీద కానీ ఆడపిల్లల్నే వద్ ద్దనుకుంటున్నారు అదేందో ఊమ్ కానీ అది చాలా తప్పు ఊమ్ ఆడ అదే ఊమ్ తల్లయినా మన భార్య అయినా తమ్ముడు అక్క అయినా చెల్లైన ఎవరన్నా స్త్రీనే
ప్రతి రూపం ప్రతి పేరు కనిపిచ్చేటిదంటేనే స్త్రీ ఇగా
పని చేయగలదు బయ్ ట చేయగలదు రెన్ డు హ్యాండిల్ చేసేదే స్త్రీ అది తెలుసుకోవాలి అందరు మగవాళ్ళు ఒక వ బయట ఉద్యోగం చేస్ ఇట్లా రాంగానే అలిసిపోయి మాకు ఇదే డ్యూటీ అనుకుంటారు. కానీ అదే ఆడవాళ్ళు పొద్దున లేచి వంట చేసి పిల్లల్ని చూసుకొని స్కూల్ కి పంపి చ్చి వాళ్ళెళ్లి సాయంత్రం వచ్చి మళ్ళీ వం ట చేేసి అలసిపోకుండా చేస్తారు వీళ్లకు సండే అన్న ఆదివారం సెలవు ఉంటది కానీ వాళ్ళకి ఎప్పుడు సెలవు ఉండదు.
హ్మ్ అప్పుడు సొసైటీ అప్పుడు సొసైటీలో అప్పుడు కూడా స్త్రీలు మన కోసం దేశం కోసం ఎంతో పోరాటం చేసిర్రు. చదువు కోసం జ్యోతిబా పూలే చేసింది రాణి లక్ష్మిీబాయ్ యుద్ధం చేసిర్రు. ఇప్పుడు సొసైటీ చేంజ్ కావడం వల్ల ప్రతి ఒక్కళ్లు బయట ఆడపిల్లలు బయటకు రాడానికి భయపడ్
భయపడుతున్ అవునవును అనూష అసలు ఊమ్ ఊమ్ ఇ ఫేసుబుక్ లలో కూడా ఆడపిల్లల్ని హాయ్ చెప్పి మభ్య పెట్టి ఫ్రెండ్స్ అని చెప్పి వాళ్ళవి వి వీడియోలు తీస్ కొని ఫేసుబుక్ లలో పెట్టి అసలు చాలా తప్పు అది. వాళ్ళని ఎంతైనా ఆడ పిల్ల అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవాల రేపు కాలంలో సొసైటీలో బతకలేదు లేకపోతే తల్లిదండ్రి కూడా అంతే జాగ్రత్ త్తగా ఉండాలి బయటకు వెళ్తే వచ్చిందాకా అసలు టెన్షన్ ఏ ఉన్నది ఇవ్వాళ రేప్ పు ఆడపిల్ల ఇగ హాస్టల్లలో ఉంచుదామన్నా గూడా అంతే బయటకెళ్ళి పంపుదామన్నా కూడా ఇలాంటి సమాజం అయిపోయింది అసల్ తలు
అవును అప్పుడే మనకు గాంధీజీ ఉన్నప్పుడే స్వాతంత్రం వచ్చింది అన్నారు కానీ మన ఇండియాలో మాత్రం స్వాతంత్ర్యం ఆడపిల్లలకి లేనే లేదు
ది ఎ ఎప్పుడు భయపడుతూనే అవునక్కా ఈ మగ ఫస్ట్ ఫస్ట్ మగవాళ్ళు మారాలి వాళ్ళ చూ పోవాల ఆలోచన అనేది మా డాలి అప్పుడే స్త్రీకి స్వాతంత్రము వస్తది
అవునక్క
ఇంట్లో ఉంటే హౌస్ వైఫ్ అంటారు కానీ ఎంత ఏం పని చేస్తావు ఏం పని లేదు కదా నీకు అంటారు కానీ ఇల్లంతా సవరిచ్చేదే
ఆడపిల్ల పొద్దులు లేచేది ఆడపిల్ల వాళ్ళకి వండి పెట్టేది ఆడపిల్ల వాళ్ళని ఆ
ఇల్లా లేకపోతే ఆ ఇల్లు ఎట్లా అవుతుంది ఒక వంట ఉండదు ఒక పిల్లలు కష్టము భర్తకి కష్టము ప్రతి ఒక్కటి కష్టమే అప్పుడు తెలిసిస్తది వాళ్ళకి విలువ
ఫాదర్ జాబ్ కి పోవాలన్నా భార్య అండి పెట్టాలి పిల్లలు స్కూల్
పిల్లలు స్కూల్ కి పోవాలన్నా ఒక మద్దతి వండి పెట్టాలారు అట్లా ఉంటే స్త్రీ వల్ల నడుతున్నారు ఇట్లా అదే అదే కానీ చాలా చులకాన హౌస్ వైఫ్ అంటే ఖాళీగానే ఉంటది ఏమి సంపాదించదు ఏముంది ప్రతి ఒక్కళ్ళకి ఆ ఖాళీగానే ఉంటు కదా పిల్లకి చులకనే భర్తకి చు కనే అటు అత్త మామకి చులకనే ఇంత చదువుకున్నా కూడా ఇంట్లో ఉన్నదంటే తను ఏం పని చెయదు అదే ఒక పని చేయకుండా ఉంటే వాళ్ళ ఇల్లు గడవదు
సొసైటీ ఇంత చేంజ్ అయినా గానీ ఇ కట్ కట్నం కట్నం వేధింపులు ఉంటాయి ఒక డిప్రెషన్ ఉంటది ఇంకా స్త్రీ మీద
ఇంత మారింది అంటున్నారు కానీ ఏ మారలేదు ఇంకా కట్నము కట్నం ఇవ్వకుంటే సాధించ తొడము ప్రతి ఒక్కటి పిల్లల్ని కనాలంటే భయపడు తున్నది ఇవాళ రేపో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫస్
ఆడ ఆ ఆడపిల్లలకి ఏం జరిగిన శి ఒకటి ముందని ఒక్కటి వచ్చింది అక్క
ఉమ్ షి టీమ్ వచ్చినద అ జరుగు ఉన్నాయి సొసైటీ వల్ షీ టీమ్ అనేది వచ్చి కూడ సగం దగ్గింది కానీ ఎక్కడ ఒక్కొక్క అప్పుడు డాక్టర్ ఒక ఆమ హైదరాబాద్ లో వర్ర్ రింగ్ రోడ్ దగ్గర ఇంతే ఆ డెంటిస్ట్ పాపం నిల్చుంది తనని రేపు చేసి చంపేస్ వాళ్ళకు ఊరి శిక్షణ పడ్డది ఒకళ్ళ యాసిడ్ పోయడము అసలు లవ్ చేసి రిజెక్ట్ చేస్తే యాసిడ్ పోస్తారు అసలు అది ఎంతవరకు న్యాయం జీవితాన్ని ఆగం చేయడము వాడు చేేయడము అసలు ఫస్ట్ మగవాళ్ళని అలా అవును అవును
ఇమ్ తను ఆన్ సరేగ
మ్ అది అందుకనే ఆడపిల్ల అంటే అసలు భయమై తుంది ఫస్ట్ మగవా వాళ్ళు వాళ్ళుని మరవాలి ఇలాంటివి చెస్ ఇచ్చిన వాలకు కటిన శిక్ష పడాలి ఎంబట్టే ఊరి శి శిక్ష అట్లాంటివి వేస్తేనే ఇంకొకలు చెయ్యకుండా ఉంటరు ఈ యాసిడ్ పోయటాలు రేప్ చేస్ చంపడాలు ఇలాంటివి అనేది రావొద్దు అసలు సమాజంలో ఆది ఇవాళ అసల్ పేపర్ తీస్తే ఇవే ము చెట్లు యూట్యూబ్లలో గూడ చిన్న చిన్న పిల్లల్ని గూడ వదలట్లే అసలు
అవునక్క టూ ఇయర్స్ ఆ
టూ ఇయర్స్ టెన్ ఇయర్స్ పిల్లల్ని గూడ వదలట్లేదు అసలు ఘోరంగా
ఏజ్డ్ సిక్స్టీ సిక్స్టీ వచ్చిన అమ్మని గూడా వదలట్ లేదు అక్క
అంతే అంతే అసలు ఎవ్వరనే లేదు వాడికి ఆడవాళ్ళు ఉంటే చాలు అదే అయి అసలు అలాంటి వాళ్ళనే ఎంబట్టే కోర్టు అనేది పనిష్మెంట్ ఇయ్యాలి ఊరి సి
అవునక్క ఊరి శిక్ష ఎస్తేనే అట్లా చేయాలంటే భయపడతారు అంతెందుకు అక్క మన దగ్గర అలాంటివి చాలా జరిగినాయి కానీ
ఉమ్ అంతే అవును మెయిన్ పోలీసులు సంరక్షణ నా షి టీం వచ్చి కొంచం దగ్గింది థర్టీ ఫార్టీ పర్సెంట్ కానీ మనలో మన చుట్టూ ఉన్న వాళ్ళే ఉం టారు వాళ్ళని మనం గమనించుకుం స్తూ ఉండాలి మన పిల్ల గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇవ్వని చెప్పాలి మెయిన్ చిన్న పిల్లలకి ప్పుడు స్కూళ్ళలో కూడా నేర్పిస్ స్కూళ్లల్లో కూడా వేధిస్తున్నారు సార్లు పిల్లల్ని అసలు అది ఘోరం
సొసైటీలో పిల్లలు ఆ పిల్లలు ఫోన్ చూడడం
ఉమ్ చెడిపోతున్నారు ఉమ్ అవును పిల్లల కూడా మన ఇంట్లో తల్లిగాన్ బాధ్యత నేర్పడం గుడ్ టచ్ అంటే ఏంది బ్యాడ్ టచ్ అది ఎంబటే మనకు వచ్చి చెప్పడము అవన్నీ చెప్పాలి అప్పుడే వాళ్ళకి తెలుస్తది ఇది కరెక్ట్ ఇది రాంగ్ ఇది రైట్ రాంగ్ వాళ్ళు కూడా ఆలోచించుకొని ఎంబట్టే రే స్పాండ్ అవుతారు చెప్పేస్తారు ఇది తప్పు అని అది మన అది
అది మాకు మనకు చెప్పేయాలా అని వాళ్ళకు పిల్లలకి చెప్పాలా
ఉ నిం వాలి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి కానీ ఎవ్వరం ఇవ్యం దీని గురించి ఎవ్వరు మాట్లాడరు కానీ మాట్లాడితే ఇవి అనేవి తగ్గుతాయి ఆడపిల్లలకైనా చెప్పాలి మా పిల్లకైనా ఇట్ల చేయో ద్ అని చెప్పాలి మన ఇంట్లో ఉంటే ఉమ్ అదిది రావాలి ఫస్ట్ సమాజంలో సరే అనూషా చెప్పు అనూషా
సమాజంలా మొగపిల్లలకి ఉమె
అవున అవును అనుష ఓకే ఓకే అనుషా బాయ్